హలో గుడ్ అఫ్ఱర్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి
వెరీ గుడ్ ఆఫ్టర్నూన్
డిస్టర్బెన్స్ రాకుండా మాట్లాడండి సార్
ఓకే ఓకే
ఎలా ఉన్నారండి బాగున్నరాండి మీరు
బాగున్నాం
మీకు మీ హాబీస్ ఏంటండి
ఆ
మీ హాబీస్ చెప్పండి సర్
పో
హలో మ్ మ్
మా హాబీస్ అంటే రీడింగ్ బుక్స్
రీడింగ్ బుక్స్ ఆ
హ డాన్సింగ్
ఓహో డ్యాన్ సాల్సా ఇష్టమా మీక్
ఉమ్ చ్చిపోయినోళ్ల డ్యాన్స్ చెత్తం
అవునా ఇలాంటి డ్యాన్స్ అంటే ఇష్టమండి మీకు ఫ్లోక్ డ్యాన్స్ చేస్తారా వేస్ వెస్ట్రన్ డ్యాన్స్ చేస్తరా కు లేక్
కూచిపూడి కూచిపూడి కూచిపూడి సిస్టర్ ఇన్సులిన్ ఆ చేపిస్తాం హ్మ్మ్
ఇంకా మీక ఏమనా ఫెస్టివల్స్ ఏ ఫెస్టివల్ అంటే ఇష్టమండి మీకు
సంక్రాంతి
ఎందుకు సంక్రాంతిని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు
ఇంత ఎందుకంటే అందరు మంచిగా రెడీ అవుతారు పువ్వులు గి ళ్లు పెట్టుకొని అందుకనేమో ఇష్ట
ఆహా మీది సిటీ నా విలేజ్ ఆ అండి ఓహో మీ విలేజ్లో బాగా చేస్తారా అండి సంక ద
మస్త మస్తారు సూపర్గా ఉమ్
ఇంకా ఏ సంక్రాంతి అసలు ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అది దేవి గురించి ఏ గాడ్ కోసం చేస్తారు అది
సంక్రాంతి అంటే ఏమో తెలవదు వాళ్ళుంతతే చేసుకుంటారో మేము చూస్తాం అంతే కానీ మా చిన్నప్పుడు చూతాము ఇష్ట ఇష్టం మాకు
పిండి వంటలు
హు వెరైటీ వెరైటీగా పా భోగిలు
మలో కష్టపడతారు కదాండి చాలా బాగున్ నిజంగా ఫెస్టివల్
హు
ఇంకా మీరేమనా అడగండి అండి
మీకు ఏదంటే ఇష్టం మేడం అంటే ఫెస్టివల్స్ ఆ
నాకు... రంజాన్ ఫెస్టివల్ అంటే బాగా ఇష్టం అండి
ఓహు ఎందుకు మేడం పాయసం అంటే ఇష్టం మా
ఆ అంటే ఆ రోజు ఆ రంజాన్ అంటే వన్ మంత్ బిఫోర్ చేసుకుంటాం కదా ఆ ఫెస్టివల్ ని ఆ ఫాస్టింగ్స్ ఉంటారు చాలా నిస్ట్రాగా చేస్తారు ముస్లిమ్స్ అందరూ అలా
మేడం అంటే పండుగ కదా వన్ మంత్ అందరికి హరీష్ దొరుకుతది కద్దు కీర్ దొరుకుతది
అవును మీరు తింటారా సార్ హరీష్ హరీష్ మీరు తింటారా సార్
అ
వెజిటేరియన్ మీరు అంటే అ గడ్డలు బంగాల్
అవేది అమ్మో మాకు ఆ జంతువులలను కోసు చక తని అంత మానకు ధైర్యం లేదు
అయ్యా కానీ తినాలి సార్ హెల్త్ కి మంచి ఇది చికెన్ క ఇది ఫిష్ తింటే మన ఐస్ కి మంచిది అంటారు కదా సార్
ఓకే ఇప్పుడు నుచ్చి తింటాం మేడడం మీరు చెప్పారు కదా
ట్రై చేయడి సారు మీగా ఫిష్ు ఫిష్
అంటే ఐస్ కు మధ్య అంటే కళ్ళు మూసుకొని ఉన్నా కూడా చూడొచ్చు ఫజే
అంటే నా నా మీనింగ్ ఏంటంటే ఫిష్ లో విటమిన్ ఏ ఎక్కువ ఉంటు ది ఫిష్ లో అయినా క్యారెట్ అయినా పప్పాయ అయి విటమిన్ ఏ ఎక్కువ ఉంటది కాబట్టికి దాని వల్ల మనకి ఐస్
ఓ మీ మీ మీ మా ఏ ఎ మేడం దిండ
ఆ కనిపిస్తాయంండి కానీని పిష్ి తిిననండి నాకు ఇష్టం ఉండదు
అయ అ మరి మ మీదిప్పుడు మీ మా క మకళ్ళి కూడా మంచిగానే ఉన్నాయి
అంటే నేను క్యారెట్ తింటా అండి క్యారెట్ బాగా తింటా
ఓహో అట్లానా ఇక్కడ కావరు చేసన్నమాట
అక్కడ
ఇక్కడ కవర్ చేస్తున్నారు అనమాట అద అంటే ఒక కన్ను మంచిగా ఉంటది ఒకటి కన్ను మంచిగా ఉండది హమ్
ఇంకా అండి మీకు మీరు ఎక్కడైనా టూర్స్ కి ఆ ఆ ఇన్ఫర్మేషన్ వద్దండి మీరు ఎక్కడికైనా టూర్స్కీ వెళ్తారా అండి
పోతంగాద గోవాకి
ఆహా ఫ్రెండ్స్ తో వెళ్తారా అండి మీరు
వెళ్ళాలే
అవునా ఓకే ఓకే ఇంకా సార్
ఏం లేదు మేడమ్ తినలేదు మేడమ్ ఇంకా తినాలి
ఎందుకు సార్ టూ థర్టీ త్రీ అవుతుంది కదా సార్
అంటే హాస్పిటల్ లో ఉన్నా మేడం అందుకే తినబుద్ధియ్యితలేదు తింటలేదు
అయ్యో ఓకేఓకే తినండి సార్ మంచిగా ఫిష్ తినండి మర్చిపోకండి మీ మీ క్వాలిఫికేషన్ ఏంటి సన్
కాలిఫన్స్ చదుకోలేదు మేడమ్ నేను సెవెంత్ అంతే
ఓహ్ మరి సెవెంత్ క్లాస్ చదివి ఇంత బాగా మాట్లాడుతున్నారు మరి
ఇ మాకు తెలివితేటాల ఇయాలి అంతే చదువు లేకున్నా కూడా దేవుడు తెలివిచ్చడు హమ్ భర్తకురాలే మధ్యలో వ చెన్నై
ఓహోహో అంటే మధ్యలో అంటే మీ మీ సార్కి ల్ వల్ల మీరు అలా మారు
ఆ అది మీరు బాషా ారుకున్నారు మేడం మీరు టీచర్ అనుకుంటా కదా
లేదండి నేను హౌస్ వైఫ్ నే అండి
అయ్యో హౌస్ వైఫ్ ఉండి ఇంత టాలెంట్ ఉంది మరి మీరు హౌస్ లోనే ఉండుడు మీ టాలెంట్ పెట్టుడు తప్పు కదా మేడం
ఏంకాదండి మే హౌస్ వైఫ్
మీరు మీ టాలెంట్ ని హౌజ లోనే వత్తిస్తాను
మీ కాదండి మా
ఇట్లా ఉతేేశ కరెక్ట్ కాదు మటాల
హలో
మేడంమ్
ఆ చెప్పండి సార్ ఇంకా మీరేమైనా క్వశ్చన్స్ అడగండి సార్ నన్ను ఏదైనా టాపిక్ గురించి ఏదైనా టాపిక్ టాపిక్ చెప్పండి సార్ నాకు
టాపిక్ అంటే ప్రెజెంట్ రిలేటెడ్ ఇరాన్ ఆ మన సౌదీ అరేబి అ వారు గురు తెల్సా మేడమ్ మీకు దాంట్లో మీకు ఏమర్థం ఏంది మేడం ఆ వారు ఎందుకు స్టార్ట్ అయింది
ఆ వార్ ది అంత బట్ తెచ్చుకోలేదు సార్ నేను
అరే మరి అలా కాదు మేడం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంటేనే వారి గురించి మాట్లాడాలి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంటాండి జనరల్ బేసిక్ నాలెడ్జ్ కావాలంటే కరెట్ అఫైర్స్ అవాలి కరెక్ కదా
అవునవును
హు హే మనం మనకెందుకు పక్కనోని అని వదిలేట్టుకుంటే మరి రేపు మనకైతది మనకైతది అప్పుడు
మనకి ఇంకా అవ్వలే కదా మనం ఎవ్వర్ జోలికి పోం కదా సార్
పోకున్న మంచిదే గాని తెలుసుకోవాలే ముందే అవగాహన అయితే ఇదే
అదే అవగాహన ఉండాలి కరెక్టే మీరు చెప్పింది
అంటే మనం సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోవాలే వాళ్ళకి అయితుంది కాబట్టే మనకు కావద్దు మ ఎట్లుండాలే
అవునవును
అది అందుకే మనం ముందు తెలుసుకోవాలి దాని
అవున కరెక్టే సార్ మీకు నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ బాగున్నది సార్
లేదు మేడం నేను చదువుకోలే కాద
అందుకని అందుకని మీకా అంటే మీరు మీ గురించి కాకుండా పక్క పక్కనోళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారని
అది అంతే కదా
దేశాన్ని కూడా వదులుతాలేరు వేరే దేశాల గురించి ఆలోచిస్తారు
పిల్లలు డిస్టబెన్స్ వస్తాంది కొంచం ఫ్రీగా మంచిగా మాట్లాడండి ఈ డిస్టబెన్స్ వస్తాంది ఎట్లా మాట్లాడతారు మీరు పెద్ద మీరు పెళ్లయి ఒక నలుగురు పిల్లలు ఉన్న ఆంటీ లేక్క వస్తుంది మీ వాయిస్
లేదు సార్ నేను సప్ పరేట్ గా రూమ్ లో కూర్చొనే మాట్లాడుతున్నా సార్
బాగా డిస్టబెన్స్ వస్తాంది మేడం ఇక్కడ ఎవరు లేరూ మేడమ్ నేను చెప్ప కదా స్టిల్ బ్యా నేను ఒకడినే ఎవర్ లేరు
అగో గోలా గోల అయితుంది సా మీ పక్క
హాస్పిటల్ మేడం హాస్పిటల్ల ఉంటే ఎట్లుంటాది
ఓకే సార్ ఇంకా అది నేను చూసా టీవీలో కానీ ఎంత ఎక్కువ పట్టించుకోలేదు సార్ దాని గురించి కొ గ్యాస్ ఇప్పుడు మనకి గ్యాస్
మేడమ్ మీరు హిందువా ముస్లిమా మేడం మర్చిపో అడుగుడు
ఆ సార్
మీరు హిందూస్ ఆ ముస్లిమ్స్ ఆ అయ్యో ఆహలే కొంచెం రా మా మడల భాష తండే మావలే న అడుగుతున్న ఆ
అంటే మీరు ఎస్టీ సా ఆ
అ నైకాతి నైకాతి అ అ మ మరెం ది మేడమ మీరు మ నిమ్లే అవు మీరు తుర్కొలె మీరూ తూర్కొలే అవును
ప పక్కన పిల్లలు సార్ ఆడుకుంటున్నారు మా
మీరు పక్కన పిల్లలు మీ ఇంలో తెచ్చుకొని ఎట్లా పెట్టుకుంటారు మేడం వాళ్ళు వాళ్ళ ఆయన వాళ్ళు పిల్లలు ఏమనుకుంటారు వాళ్ళు మీరు తెసుకొని పెట్టుకుంటే అ అట్లా తప్పు కదా మేడ అట్లా తప్పు కదా
అంటే పక్కన వాళ్ళు ఎటువ న్నారంటే కొద్దిసేపు చూసుకో అంటే ఇంట్లో పెట్టేసి వెళ్ళారు మాళ అదే గ్యాస్ మనకి గ్యాస్ ప్రాబ్లం ఎప్పుడు కట్ అవుతుంది సార్
మన గ్యాస్ ప్రాబ్లమ్ మన మోడీకి ఫోన్ చేసిన ఫోన్ లేపలే మళింగ ఒక స అ ఆడిీ
చె్యడి చె్యడి
మొన్న అడిగితే బిజీ ఉన్నాయని మెసేజ్ పెట్టి చేయలే హలా ఫోన్ చేసి అడిగి ా ఈ విషయంలో తొందరనే ప్రాబ్లమ్ పోద్ది మోడే వి్యాల ఉన్నాయి
అంటే మోడీ కంటే పెద్ద మోదీ కంటే పెద్దయిన ఉన్నారా సార్ మన దగ్గర ఆ పిఎం కంటే పెద్దవా సార్
మరి ఇదే ఇదే మేడం మీరు అందుకే మీరు మీరు ఫుల్ నాలెడ్జ్ పెట్టుకుని మీరు ఇక్కడనే ఉన్నారని అంటలేనా సౌదీ సౌదీ సౌది షేక్లు వీళ్ళంతా పెద్దయ్య ర బాల నెంబర్లు ఉన్నాయి ఆయన ముందు మోడ
నాకు పక్క నేను పక్క దేశాన్ని పట్టించుకోను సార్ ఇండియాలో ఉండు పక్క దేశాల్లో చూసుకోన్నాను
అయిపోయింది మేడమ్ ఇంకా పది నిమిషాలు ఓకే